అమ్మ కి ఇనబడుతుంది రా అన్నాన్ నిద్ర వచ్చేతుందా
చెప్ మే ఇగ ఇవాళ్ళంతా తిరగడమే కదా
ఒక చోట ను కూర్చొని మాట్లాడి పొద్దున్న నుంచి తిరుగుతానే ఉన్నా కదా ఎందుకు వాకింగ్
వాటర్ తాగితే ఓ బాటిల్ లేవే
బబయ్ నీతో మాట్లాడనాక తలిసిపోయ్దండి కాదేమో అస్సలు ఏడ్పించేసింది దెబ్బకి నన్నో అలా చేసిందానికి ఏడుపు వచ్చేతుంది నాకు ఇప్పుడు
ఎన్ను కాల్స్ చేసావ్ దానికి
దాని కాలు మాట్లాడినప్పుడు నేనే సోదేసాను తెలుసా అసలా పోనీ నేను నా కాల్ చేసినప్పుడు అది బా మాట్లాడాలి కదా పక్కనేమో కోన్ పెడతుందంట వాళ్ళ అక్కకి కోన్ పెడతా ఏంటి స్పీకర్ లో పెట్టి వాళ్ళ
మ్మ్ అనవసరంగా ఆ పిల్లకి చేద్దానని చేయకుండా నాకు చేసుంటే సరిపోయింది కదా
మళ్ళీనేమో మళ్ళీనేమో ఫైవ్ మినిట్స్ అయిపోయిందా ఫైవ్ మినిట్స్ అయిపోయాక అయిపోయిందా అయిపోయిందా ఇంకా అవట్లేదా ఇదొకటి చెప్పు ఇదొకటి చెప్ప్ బావుంటుంది
మ్మ్
ఏడిపిచ్చేసింది ఒక కాల్ అవ్వడానికి పోనీ అంత కష్టం బడి లాక్కొచ్చాను ఏదో ఒకటి కన్వర్సేషన్ అట్లాక్కొచ్చాక చూడు డిస్కనెక్ట్ అయిపోయి యాడ్ అవ్వలేదు అది ఇంక చూడే వాడు పెచ్చొచ్చేసిం
డిస్కనెక్ట్ అయిపోయింద అయితే కాల్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు కదా
అయిపొయింది అసలు ఆ కాలే చూపిచలేదే ఏం నా దరిద్రం గుంది ఇవ్వాల
కాల్ యాడ్ అయిపోయిందా అంటే కాల్ కట్ అయినట్టుందా నీకు మాదిరిదౌ మొత్తం నీక్ నాలుగు అయితే నాలుగు కాల్స్ అలగే ఉన్నాయి కదా పోన్లే పోత తొరగనిల్లె అంత పర్వాలేదు లే ఆది అది యాడయ్యుంటే కష్టం గాని
ఆడవ్వలేదు ఇవాళంతా అలాగే అయింది అస అక్కడికి ఎళ్ళాను అక్కడికి ఎందుకు ఎళ్ళాళా అనిపిచ్చేసింది
నింతకే ఏమన్నారు అక్కడ
అక్కడ ఏంటి తరానే తీసుకెళ్ళిన నువ్వు రాకపోతే పోద్ది పోద్ది అంటది ఎప్పుడు చూసినా సరే
అలగంటే రావని మొత్తమని
ఈ సారి ఎళ్ళాను కదా అవ్వలేదు నీ నేనడుగు తాను ఎందుకు నీకు రాలేదు అడుగుతాను అనంటుంది
అయ్య బాబోయ్ అంత సేపుంచుకుని అడుగుతానంటుంది, ఆ దొంగ మొహంది కావాలని తీసుకెళ్ళినట్టుందే.
ఆ లేదు అలాగన్నా వచ్చేసినట్టు నేను అడిగాను రేపు నీకు చెప్తాను అనంటుంది మళ్ళీ
ఆ పిల్లనేం చేశాను నేను జా ఈ పిల్లక్ కాళ్ళు లేవు నీకు చేత నాకొచ్చింది కదా సర్లే చేసిందని మాట్లాడుతున్నా మాట్లాడిన తర్వాతక్క ఏమైంది అది నాకు వచ్చిందే కాలని నీకు మెసేజ్ పెడమని ఓప చేద్దాంటే ఎక్కడ పట్టిన వెనకే రీండి
ఊహు
ఆ మీ కాల్ కట్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ కి కర్చేసిసి మల్ళినినే కర్చేసి మళ్ళీ నేను కట్ చేసేసా అంటే కావాలని చేసిందనుకుంటా మీ అమ్మే పోగొట్టడాని చూసిందనుకుంటదని
మ్మ్
ఆవురు‌ కట్ చేసాసానంటుంది ఆ తింగర్బుచ్చి
ఊ
ఉ
కట్ చేసింది నేనైతే నేనే కట్ చేసాను మీ ఫ్రెండ్ తో మాట్లాడుతా ఉన్నారు కదా అంటుంది
అయినా ఏంటి లిఫ్ట్ చేసి కట్ చేసేయి అలా అంటుంది అ అది పెట్టింది మెసేజ్
ఉహా నా కు ఇలా అందరికే చేస్తా కూర్చున్నాను ఎవరికరు కనెక్ అవుతు కదా కనెట్ అయిన తర్వాత సబ్మిట్ చేసేవచ్చని ఈ రోజుతో లాస్ట్ కదా మళ్ళీ ఎందుకు చివరి దాకా వచ్చిన నా అట్ల కన్నా అయినన్న అట్లకన్నా వత్తాయిని డబ్బులు అని అంటుంది అమ్మ వాటే తెలుగు అమ్మ వాటే వంకాయ అన్నను అమ్మా అలా చేసంది అయితే మొత్తానికి
అదేమంటుంది ఏంటి ఒక్క రోజులోనే మొత్తం తినే చేయాల అనుకోకూడదు అప్పుడ ఎప్పుడు తినాలి అని చెప్పి కొటేషన్ లో కూడా చెప్తుంది దానికి కాలయి పో నీకల్ నీన్ కల్ చేసక
ఎవరదా
ఆ అది అయ్య బాబోయ్ నాకు ఎంత కోపం వచ్చింది తెలుసా అది ఎదురుగా కా కనబడాలే దాన్ను పని అయిపోద్ నా చేతిలో
చాలా పెరిగింది అయితేనా ఒక రోజే తినేయకూడదు అంటున్నావు ఈ రోజే లాస్ట్ డే కాబట్టే కదా అది ట్వంటీ కాల్స్ అవగొట్టేసుకుంది మరి
ఆ అది అవగోట్టేసుకుంది ఏంటి మళ్ళీ కాల్స్ పోయినా అని ఉంటుంది
మరి నువ్వు అనాలి కదా మరి నువ్వేలా తినేసేవా మరి నువ్వెలా తినేసేవా అవి ఒక రోజులో అనాలి అనాల్సింది
నేను అన్నాను అమ్మ ఒక రోజులో కాదలేమో మేము నెల రోజుల నుంచి చచ్చిపోతున్నాం నీ అపాయింట్మెంట్ దొరకడమే కష్టమయింది వాళ్ళు దొరికేవు నువ్వు అని అన్నాను నేను ఏంటి పెద్ద పె పెద్ద పెద్దోళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటే కూడా ఎంత కష్టపడరేమో అన్నట్ చెప్పు
బానే ఉన్నా బానే ఇది మార్చేవాలలే దానికి
మళ్ళీ నవ్వుతుంది బాబా దీని మీద ఇంతలా కోపడుతు తండి ఎప్పుడూ అనుకోలేదు అందుకకి స్కిచ్సింది నన్ను
ఏ ఏ ముహూర్తాన్ని అందులో జాయిన్ అయిందో కాని చాలా నాకు తెప్పించేసింది నాకు కూడాను ఎందుకు దీని ఇంతలా ద్వేషి న్నా సరేలే అనేసి నేనే ఇంకా సరే అని ఇది నేనే కంప్లీట్ చేస్తాను నాకు ఇవ్వు ఇవ్వు ఓటీపీ చెప్పు చాలా అని చెప్ పొద్దునుంచి ఏదో నా నా వర్క్ చేసుకుంటాను అన్నట్టు అడుక్కున్నాను సార్లే ఇంక ఈవినింగ్ అడుక్కూడదు దీన్ని బాగా ఎక్కువయింది దీనికి కనీసం చెయ్యని కూడా ఏమాట చెప్పలేదు
నే నేను కూడా నా దానికి కాల్స్ ఉన్నాయమ పాపం ఇంకా ఉన్నట్టున్నాయి అని చెప్పి నేను మళ్ళీ చేశాను తనకి తీరా చూస్తే ఒక్కటే ఉందా ది సరలే ఆ ఒకటే కదామ్ నువ్వు ముందు మాట్లాడి నేను తర్వాత మాట్లాడతాన అన్నాను దాని మీద డౌట్ వచ్చా నకు నేను చేస్తాను లేకపోతే ఏం అంటే అలాగుందన్నమాట అది మాట్లాడే తీరు
నువ్వు అక్కడ మధ్యాహ్నం బోన్ చేసినప్పుడు చేసినా అయిపోయేద మనగా
భోని చేసినప్పుడు ఎక్కడా అక్కడ ఫుల్ జనం బాబోయ్ అది మళ్ళీ ఇంత డిజే సౌండ్ పెట్టేసి చెవలో గీం అనిపోయేలాగా
చాలామంది వచ్చార అయితే
యావు ఐదు వందల మంది బానే ఉంటార వత్తరు ఏంట మరి అంత నమ్మకం వాళ్ళ అంటే నాకు అర్థం కాదే మళ్ళీ ఏంటి ఎల్లీ చెప్తారు మేము పన్నెండు సంవత్సరాల నుండి వాడుతున్నామా మా హెల్త్ సూపర్ ఉంది అని అంటారు ఇన్ని సంవత్సరాలు వాడుతున్నారా అనిపితది నాకు ఇంకో భయం ఏంటో తెలుసా అక్కడ వచ్చే వాళ్ళు అందరు పెద్దోళ్ళే ఈయన చూడ్డానికి వేరే ఫేసుల్లో కనపడతారే ఇంటి మనం ఆడితే కూడా అలాగ అయిపోతు మత్తమా అని చెప్ప భయం యిది నాకు
అప్పుడు ను దాంతోపాటు ఈ డైట్ కూడా తీసుకోవాలి ఫ్లాక్ సీడ్స్ తెచ్చుకోవే ఫేస్ కి బాగుంటది.
ఎంటే
ఫ్లాగ్ సీడ్స్ ఈ రోజు వెళ్ళాను కదా తీసుకున్నాను ఒకటి ఏమో రోస్టెడ్ ఫ్లాక్ సీడ్స్ ఉన్నయే అద చక్కగా మనకి ఎలా ఏకోలో తెలిదు ఐతే ఇచ్చేతునడు తినొచ్చు అనుకుంటే దొంగమొహందంది బిల్ ఎక్స్ట్రా అయిందని నా ప్యాకెట్నే తీసేసింది
ఉహు నువ్ అంటావ్ కదా వెయిట్ గేన్ అవ్వడానికి కూడా ఏమన్నా ఉంటే చెప్పని చెప్పి ఇవాళ ఏంటి మేడమ్ తో పాటు ఇంకా ఉన్నారనమాట ఆ అమ్మాయి కూడా క్లబ్ ఓనర్ ఏ అంట సన్నగా ఉని చూడడానికి తను కూడా వెయిట్ గెయిన్ అయ్యి ఏంటి క్లబ్ ఓనర్లా చేస్తుందంట ఇంకొక అమ్మాయి ఫోర్టీన్ ఇయర్ ఇయర్స్ ఉ ఉంటంది అమ్మాయికి ఏజ్ అమ్మాయి అంట వెయిట్ గేన్ అవడానికి జాయిన్ అయిందంటే అందులో చూడ్డానికి చిన్న పిల్లలా ఉంది
అయ బాబాయ్ అప్పడు నుంచేనా మనకు బుద్ధి ఉండి ఉంటే అప్పుడు మ పోగబడ మ
జాయిన్ అయిందా అని చెప్పి మేడం కూడా నవ్వుతుంది చూసి నన్న
ఆ ఏజ్ లో అసలు మనకి అవి కూడా తెలియదు శుభ్రంగా తిన ఆడుకోవడం తప్ప స్కూల్ హోమ్వర్క్ టెన్షన్ లు తప్ప
మళ్ళీ నేంటి ఆ అమ్మాయిని చూసి అమ్మాయిని జాయిన్ చేసారంట అంటే ముందు బా గుండేది ఇప్పుడు బాగుందని చెప్పి
అబ్బో బానే ఉందితయితే అయి పెద్దా సంస్థ ఏ ఇది
చాలా పెద్దె బాబాయ్ ఓదగ చెప్పస్తారు గాని
అలాగా ఈ రోజునువు మానేసను పెద్ద ఏమో అయ్యేదు కాదనుకుంట ఈ రోజు నీకేమో అక్కడికి వెళ్ళ అక్కడికి వెళ్ళడానికి నేను ఇ డిమార్ట్కి ఎంత ఎండలో తీసుకెళ్ళిందో తెలుసా ఒంటిగాంటకాలకి వెళ్ళామే బాబు రెండున్నరకు వచ్చాము పవ్ధక్క మూడింటికి వచ్చా పన్నెండున్నర కలిగిల్ళలి
ఉహు
అయ్యా బాబయ్ ఇ ఎండలో తీసుకెళ్లిందమ్మా ఈ ఎండ ఏ ఓ తేక్కుతట్టతుంది. తలమీద
అలాగ వెళ్ళిన తర్వాత కయ ఏమి తీసుకోదే చెట్టుకోంటనంది చెట్ తీసుకోవట్ంలేదు అయ్య ఏంటి తాలింపులంది ఇన్క్కుదాని ఇంక ఒక్కసారి తీసుకెళ్తుందా ఎల్లులి పాయలుసారి మ మర్చిపోయింది ఎండు మిరగాయలు ఒకసారి మర్చిపోయింది గసగసాలు ఒకసారి అవి చివరికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వెనక్కిచ్చి ఎంత చిరాకు వచ్చేసిందో నాకు అసలు దాంతో వెళ్ళినాను గాని మెంటల్ ఎక్కిచ్చేసింది ఒకసారి తీసుకు వచ్చు కదా ఇవన్నీని ఎందుకు ఇంత షోయింగు చేతది అనిపించింది. జరుగుతానయి సరిపోయింది ఇంకా ఆ ట్రోలీ అట్టుకొని దాని ఎనకల ఇలా తోసుకుంటా ఆ సచ్చిన కుక్క లా అలా న తిరుగుతానే ఉండుతుంది దెబ్బగా అంత సేపు నుంచుని చూసాను మ చేసింది నాకు
నాకు అయబాబోయ్ ఆటోలో జర్నీ యా అంత దూరం రెండు గంటలు
మ్ ఇవేంటి మల్లిని ఆ డిమార్ట్ లో ఓ పిల్ల పని చేద్దంట దాని ఫ్రెండ్ అం టమ్మ దాంతో ఒక అరగంట సేప్ సోది వేసుకుంది నువెళ్ళి ఏం కావాలో తీసుకొనిచ్చేసుకో నీకేం కావా లో తీసేసుకో అంటుంది
ఏం కావాలో ఎల్లి నెన్ ఒకదాని అలాగేల్లి ఇంకా నాకు కావాల్సిన బాడీ వాష్ ఎక్కడుందా అని వెతుకున్నాను
మళ్ళీ నేన్ కూడా ఇంకోటి తెచ్చుకున్నాను మళ్ళీని సొంతూర్ది
అ హా
రెండు రెండు తీసుకున్నాను ఒకటి బై వన్ గెట్ వన్ ఫ్రీ తర్వాత మా అమ్మ నాకు మూడు వందలే ఇచ్చింది అయ్యే ఉన్నాయి మా అమ్మ దగ్గర నూనె ప్యాకెట్ తెమ్మని ఇచ్చింది ఆ సరే టాట టంది